హలో ఆ అక్క ఆ హలో బాగున్నారా బాగున్నారా మీ తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదు కాలి అండి కాలేజీకి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇప్పుడే
అవునా మీరు కాలేజ్ అం అంటే నాకు కూడా స్కూల్ డేస్ అవన్నీ గుర్తుకొస్తున్నాయి అసలుకు
అవునా స్కూల్ డేస్ లో ఎలాంటి మెమోరీస్ మీకు ఉన్నాయండి
స్కూల్ డేస్ లో అంటే ఫ్రెండ్స్ ఉండే. గ్యాంగ్ ఉండే. గ్యాంగ్ మెయింటైన్ చేసేది మేము. ఆ మేము గర్ల్స్ హైసు స్కూల్లో చదువుకున్నాము అంటే జడ్పీఎస్ఎస్ లో చదువుకున్నాము గర్ల్స్ బాయ్స్ ఉండే ఆ బాయ్స్ అందర్నీ అర్ అన్నయ్యా అని పిలుస్తా ఉండే ఇంగ్ మేమందరం చాలా స్ట్రెంతు ఉండే వాళ్ళ అందరం గ్యాంగులు మాయి
ఉమ్ ఏదైనా మంచి ఇన్సిడెంట్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా ఉందాన్ అండి మీకు
ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఆ ఏంటిదని అంటే మెమోరీ ఒకటైతే ఉంది. ఏంటిదని అంటే మాకు సోషల్ మేడం అంటే నచ్చకపోయేది. ఆ ఏమో తెలిద్ మా క్లాస్ లో ఎవరికి నచ్చకపోయేది సోషల్ మేడం లో తను ఇప్పుడు మేము గ్యాంగ్ ల అన్నట్టు మా క గవర్నమెంట్ స్కూల్ కాబట్టి నియ దగ్గర్లో ఉన్న వాళ్ళందరు వచ్చేది అన్నట్టు గాల స్కూల్ కు ఆ అంటే మా దాంట్లో స్రే ఎక్కువ ఉండే టెన్త్ లా ఎస్ అంటే ఎ ఉంటే ఇగ ఆ ఆ గ్యాంగులు ఒ పది మంది ఒక గ్యాంగ్ ఎనిమిది మంది ఒక గ్యాంగ్ అన్నట్ మా గాంగ్ల పదిహేను మంది ఉండేది దే
అవును
పదిహేను మందిమి కలిసి మా స్కూల్ పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉండేది వాళ్ళ అమ్మనే ఏమో చర్చి కి వెళ్ళేది. ఆ వాళ్ళ డాడీ ఏమో వెల్డింగ్ షాప్ కి వెళ్లేది అన్నట్టు. ఇక మేమేం చేసేది లంచ్ బాక్స్లు తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టి స్కూల్ కి వెళ్ళేది. ఇగ మాకు సోషల్ పీరియడ్ కాంగానే అందరికి ఒకటేసారి వాష్రూమ్స్ వస్తాయి అన్నట్టు. మాకు అందరికి మా గ్యాంగ్కి మొత్తం ఒకటేసారి వాష్రూమ్ వస్తది. అది ఏ టైం అన్నా గాని. పెత్తం ఈయ్య వాష్ రూమ్ ఆ వాష్రూమ్ కాని వెళ్ళాలి చిన్నగా వాష్రూమ్ పక్కనే కొంచెం చిన్న పారి కూడ ఉంటది. అది జంపు అది ఇటు మాకేమో హైట్ లో ఉంటది. స్కూల్ అటు పక్క లోయ అన్నట్టు. అదైనా సరే అంత లోయలా కూడా చిన్న గోడ పట్టుకొని దిగి మెట్లు మెట్ల లక్క మేమై తయారు చేసుకున్నా మట్టి తోటి ఏ అంటే ఇటుక లు అవి మట్టి గడ్డలు అవన్నీ ఉంటాయి కదా ఈ అందరం కలిసి మే పెట్టుకొని ఈ అటు దిగేసి వాళ్ళ ఇంటికెళ్ళేసి పడుకోవాలి. ఇగ స్కూల్ కి వెళ్ళేది లేదు. ఇగ పీరియడ్ టైమ్ చూసుకొని బెల్లు మోగిన సౌండ్ ఇంపొచ్చేది. అప్పుడు చిన్నగా ఒకల్లి తర్వాత ఒకల్లు ఇద్దరు ముగ్గురం, ఇద్దరు ముగ్గురం కలిసి మళ్ళీ ఒకటికిళ్ళాలి అన్నట్టిగా
అవునండి చాలా మంచి ఇన్సిడెంట్ అండి ఇది నాకు ఫన్నీ విజ్ జరిగాయి స్కూల్ డేస్ లో నాకొ ఒకటి గుర్తున్నంత వరకు అయితే, ఆ స్కూల్లో అప్పుడు హరితహారం అనే చేస్తుండే, చీ అప్పుడు టీమ్ చేసి బ్లూ టీమ్ మ్మ్ బ్లూ టీమ్ రెట్టీ మని చేస్తుంటే పిల్లలు అందరినీ డివైడ్ చేసి ఒక్కొక్క టీమ్ కి ఒక గ్రూప్ నెంబర్ ఉన్ టది ఉన్నాక వాళ్ళకి ఒక కలర్ ఇ ఆ కలర్ వాళ్ళు ఆ ఈ ప్లేస్ లో ఈ ఇలాంటి చెట్లు నాటాలి.
అవును మేము కూడా నటాము
ఇలా చెప్తుండే అన్నమాట ఆ మా దగ్గరే ఆ అమ్మాయి చెట్లు ఎలా నాటలో ఆమెకు తెలియలేదు అంటే చాలా చెట్లని ఖరాబ్ చేసింద అనమాట పాడు చేసింది అయితే మేడ వచ్చి ఆమెని తిట్ పెట్టింది అప్పుడు మేం అందరం నవ్వుకున్నాం చెట్లు ఇలా నాటడం కూడా రాదా మీకు అనేసి ఒక మంచి ఇన్సిడెంట్ అండి ఫుల్ గా నవ్వుకున్నాం అప్పుడు స్కూల్ గేమ్స్ కూడా ఆడుకుంటుండే సార్ వాళ్ళతో కలిసి మంచి ఉంటుండే
గేమ్స్ అయితే అసలులకు గేమ్స్ పీరియడ్ ఎప్పుడోస్తాద ఎప్పుడోస్తదా అనేసి ఆ బెల్ కల్లే చూసేది అసలులకు టైం అప్పుడు వాచ్లు ఎవరో ఒకలి ఆ చేతి వాచ్లు గడియారలు పెట్టుకొని పోయేది ఇవళ ఊకే గెనుక నం ద అన్నట్టు టైమ్ ఎంత టైమ్ ఎంత టైమ్ ఎంత కాని అప్పుడు అలా అనేద అన్నట్టు మళ్ళీ క్లాస్ బాయ్స్ మేము ఏదన్నా చిలిపి పని అంటే క్లాస్ ఇప్పుడు ఎగ్గొట్టడం చేయడం మా ఇంటి దగ్గర్లో వాళ్ళు ఎవరన్నా అన్నయ్య వాళ్ళు ఉన్నారనుకో నువ్వు ఈరోజు క్లాస్ కు రాలేదు మీ అమ్మకు చెప్తా అదిఇదిఅంటే అన్నయ్య అన్నయ ప్లీజ్ రా ప్లీజ్ రా చెప్పకరా నీకే నీ నోట్స్ రాసి ఇస్తారా అని పని ప్రాజెక్ట్ మొత్తం రాసిచ్చేది నోట్స్ ఏమన్న కాని ప్రాజెక్ట్ రాసియ్యాలనేది వాడ కరెక్ట్ టై కు ఆ ప్రాజెక్టు అంత మాది మేమే రాసుకునేది వాళ్ళదే మేమే రాసేది సైన్స్ లో మళ్ళీ అప్పుడు కెమిస్ట్రీ ఉండేది కదా కెమిస్ట్రీ కెమిస్ట్రీలో బొమ్మలు గీయాల్సి వస్తుంది వచ్చేది కదా డయాగ్రాఫ్స్ ఆ అవి కూడా అబ్బా ప్లీజ్ రా నాకి డయాగ్రమ్ డయాగ్రమ్ రాయట్ రావట్లేదు అంటే నువ్వు నేర్చుకొని నువ్వు రాసుకొనిది గీయాలి అంతే లేదా మీ మమ్మీ చెప్తది ఇడు మీ అమ్మ కి చెప్త చూడు అనేది ఆ చెప్పకుండా చెప్ప అంటే మీ అమ్మకి చెప్పను గాని మీ నాన్నకు చెప్తా అనేది వాడు అమ్మమ్మ నానకైతే వద్దురా రే ఆ సచ్చినట్టు గా సేది మేము మా గ్యాంగ్లా ఒకలికి రా
ఆ నాకు నాకు మ్యాథ్స్ క్లాస్ అంటే ఫుల్ బోర్ అండి మ్యాథ్స్ వస్తే చాలు బయటికి ఇక్కడై వెళ్ మా అనేసి బం కొట్టేది ఆ సబ్జెక్ట్ క్లాస్ వచ్చిందంటే బంకొట్టేది బయటికి వెళ్లడం క్యాంటీన్ వెళ్ళడం స్వీట్స్ కొనుకోవడం చేస్తుండే మా క్లాస్ మా ఫ్రెండ్స్ అందరం మ్యాథ్స్ క్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటూ ఉండే మళ్ళీ ఆ ఇప్పుడు వన్ హవర్ క్లాస్ తె గంట క్లాస్ అయితే రెండు గంట తీసుకుంటాడు అయినా ఇంకా మ సారు మ సార్ చాలా హార్డ్ ఉ ఫుల్ హార్డ్ చెప్తుండే అసలు మ్యాథ్స్ అంటేనే భయం అవుతుండే స్కూల్ డేస్ లో
అర్ధం గాకపోతుండే మళ్ళీ అ అసలుకు చాలా ఇబ్బంది ఇబ్బంది ఇబ్బంది ఉ డేది మళ్ళీ హిందీ నాకేమో హిందీ ఫేవరెట్ ఉండేది ఇష్టం వచ్చేది మళ్ళీ మా ఫ్రెండ్స్కేమో హిందీ రాకపోతుండేది న బ నా ఒక మ్యాస్ రాకపోతుండే వాళ్ళకి హిందీ రాకపోతుండే ఇప్పుడు చెప్పుకోవాలన్నట్టు నేను ఎగ్జామ్ వాళ్ళు వారానికి ఒకటి పెట్టేది అన్నట్టు ఆ టెస్ట్లు అన్నట్టు ఇ రేపు టెస్ట్ ఉంది మనకు ఎట్లా నేను హిందీ పేపర్ చూపిస్తాను నాకు మ్యాథ్స్ పేపర్ చూపెట్టాలి నీ ముందు నీను కూర్చుంటా నా ముందు నువ్వు కూర్చోవాలని గీసుకునేది అన్నట్టు స్కెచ్లే ఏ నువ్వు ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చుంటా అది ఇది అనేసి కూర్చొని మరీ మేము ఆడుకునేది రాసుకునేది అన్నట్టు ఆటలలాగా అనే మా సారు కూడా అందరికి అయ ఇప్పుడు మా సార్ వాళ్ళ ఎట్లా అన అంటే వాళ్ళకు ఆహా ఈ సబ్జెక్ట్ వీళ్ళు బాగా చదువుతారు ఈ సబ్జెక్ట్ వీళ్ళు చదవరంటారు కదా అప్పుడు మమ్మల్ని ఏం చేసేది మంచి చదివిన వాళ్ళు అందరిని ఒక సైడ్ కూర్చోబెట్టేది కొంచెం డాల్లుగునోళ అందర్ నాకు రూపయి గుర్చ్వి టవి
ఆ గ్రూప్ చేస్తే కదండి గ్రూప్ చేసి చదివే వాళ్ళ ఒక గ్రూపు చదవని వాళ్ళు ఒక గ్రూప్ అట్లా చేస్తుండే కదా
అవును మళ్ళీ నాకు మ్యాసు నాకు ఒకక్క మ్యాక్స్ తప్ప అన్నిట్లో ఎయిటీ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఏబోనే వచ్చేది డెబ్బై తర్వాతనే వచ్చేది ఒక్క మ్యాస్ మాత్ర మాత్రమే నలభై ముప్పై ఐదు పాస్ ఉకుల్ గంతే ఇగ ఓక్లే ఎవర్గా మ్యా ముప్పై ఐదు ముప్పై ఆరు ఆ ముప్పై నాలుగు ఒక్కొక్కసారి ఒక్క మార్కులతో పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు మ్యాక్స్ అంటే అర్థం కాకపోయేది రాయకపోయేది ఎవరన్న జూ పెట్టండి ని ఇదా దండం పెడతా తానిమ్ కూడా అరిది వాళ్ళ ఎక్కడో ఉండేది ఇప్పుడు ఎట్లా అంటే నీదొక గ్యాంగ్ నాదొక గ్యాంగ్ కదా నీ గ్యాంగ్ అల్లోనొక్కల్ని నాక్ గ్యాంగ్ ఒకల్ని వేరే గ్యాంగ్ ఒకల్ని అట్లా కూర్చోబెట్టేది మా సారు
ఆ మా దగ్గర కూడా అట్లనే అవునండి మా దగ్గర కూడా అట్లనే ఇప్పుడు నాకు ఫిజిక్స్ వచ్చేది మా ఫ్రెండ్ కి మ్యాజివల్ తిద ఆమె మ్యాస్ నా చెప్పేది ఫిజిక్స్ వచ్చింది ఆమకి చెప్పేది ఫిజిక్స్ కూడా చాలా ఈజీ జి ఉంటది కానీ మ్యాస్ ఎందుకు నాకు టఫ్ మ్యాస్ ఫిజిక్స్ సేమ్ ఉంటాది ఇక నాకు ఫిజిక్స్ ఇష్టం మ్యాస్ కంటే
అవును మా ఫిజిక్స్ మా ఫిజిక్స్ ఫిజిక్స్ సార్ కూడా ఆ చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసేది ఇదిట్లరా ఇది ఇట్లరా అది ఇది అనేసి ఎక్స్ప్లెయిన్ అ ఎగ్జాంపుల్ తో సాహ చెప్పేది చాలా బాగా అర్థమయ్యేది కానీ మా మ్యాక్ ఒకసారి మాత్రం అసలకు ఆయనే మామూలుగా ఓరల్గా చెప్పుకుంటు వెళ్ళేది
హుమ్ మ్యాస్ మ్ ఏదేనే బోడ్ మీద పెన్ను వెట్ పెట్టాల్సిందే బోర్డ్ చాప్లిస్ పెట్టాల్సింది అట్లా చెప్పకుండా ఓరల్గా చెప్తే మ్
అర్ధం కాకపోతుండే అది ఎవరికో ఆ ట్యూషన్ క వెళ్ళినోళ్ళు లేకపోతే ఆ డౌట్స్ పది పది ఇరవై సార్లు అడిగినోళ్ళు లేక్త వాళ్ళే ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి నోళ్ళు ఉంటే వాళ్ళకు కొంచెం అర్థం అయ్యేద అన్నట్టు మాకేం అర్థం కాకపోయేవి అసలుకు మేమేమో సచ్చుకుంటుండేది ఇక మేమేం చేయ్యాలో అర్ధం కాక ఇక ఊకే వాళ్ళని వీళ్ళని బతిమిలాడేదన్నట్టు అసలుకు
నేన్ కూడా అలానే బట్లాడేది
బాగా చదువుకునేదాన్ని నేను
నీన్ కూడా నాకు హిందీ ఇష్టం తెలుగు కుడు చాలా ఇష్టం తెలుగు అయితే సార్ కంటే ముందు మేమే ఆన్సర్ చెప్తుండే తెలుగులో ఎప్పుడైనా మాకు హా హండ్రెడ్ కి హండ్రెడ్ వస్తుండే తెలుగు హిందీ ఇంగ్లీష్ అయినా ఈ మ్యాథ్స్ ఒక్కటే ఫుల్ భయం అయితుండే అంత తలు ఎంత హార్డ్ ఉండది ఆ ఫామ్లాస్ గుర్తుండాలన్నా ఫుల్ కష్టం అయితది ఈ ఈ ప్రాబ్లంకి ఇట్లా మ్ ఇట్లా స-సాల్వ్ చేసాం అనుకో వేరే దానికి ఇంకో మెథడ్ యూ అంటరు ఎట్లనో అర్థం కాదు అసల్కి నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అని చాలా ఇష్టం కెమిస్ టిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇంకా ఫుల్ ఇష్టం అక్క ఆ ఫుల్ ఇష్టం అండి ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా బాగుంటది ఫిజిక్స్ కూడా బాగుంటది మ్యాస్ ఒక్కటే ఆ మేడం కి ఫస్ట్ రాదు మ్యాస్ కానీ ఆ మాకు చెప్తది ఏం అర్ధం కాదు అసల్కి
అదే కదా వాళ్ళు ఒచ్-వాళ్ళకు వచ్చినన్న కాన్ఫిడెన్స్ తోనే చెప్తరు మనకు రావాలన్న ఇంట్రెస్ట్ తొని చెప్పరు వాళ్ళు అసలుకు ఆ కాన్ఫిడెన్స్ వల్ల మనకు అర్ధం అయే అవును చెప్పుకున్నామా పోయినామా గి సోషలు గి తెలుగు అంటేనేమో మనకు కొంచెం అవి సోషల్ అయితేనేమో అది రాజుల అది చక్రవర్తులది పేర్లు వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఆ హిస్టరీలో కొన్ని యా ఇయర్స్ గుర్తు పెట్టుకుంటే చాలు నైన్టీ ఫార్టీ టూ అని సిక్స్టీ టూ అని ఏదేదో గుర్తుపెట్టుకుంటే చాలు అంతేగాని ఈ మ్యాక్స్ మాత్రం ఈలె కల్ అంటేనే మస్తు చికగు
భయమైతే ఫస్ తలి ఎక్కలు అంటేనే అసల్కి
సరే మా
ఆ సరేనండి మళ్ళీ చేస్తాను మరి
కే అండి
ఉమ్ బాయ్